హలో
హలో
హలో ఆ చెప్పండి
ఏమక్క ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఉన్నాను చెప్పాల
అవునా ఆహా నీకు గేమ్స్ అంటే ఇష్టమా
గేమ్సా అంతా ఏం లేదు ఎప్పుడో ఒకసారి
అంటే దేని మీద ఇంట్రెస్ట్ అలా ఏం లేదా
ఉంది కానీ ఏప్ ఆ ఆడతాను కానీ ఎప్పుడో అంటే ఎప్పుడన్న ఫ్యామిలీ వెకేషన్స్ అలా ఉంటాయి కదా వెకేషన్స్ అలా అప్పుడు అప్పుడు అంతేగాని నార్మల్గా అయితే అంత ఏం లేదు
నార్మల్ గా అంటే ఒక్కదానివి అంటే ఏ మాతాగులేకన్నా ఇవరైనా తోడి ఉంటే ఆడచ్చు
లేకపోతే ఎప్పుడన్నా బోరు కొడ్తే క్యాండి క్రష్ ఆడత అంతే
మొబైల్ లోనే
అంతె ఊ ఇక్కడ ఈ ఇట్లా పని సరిపోతది మార్నింగ్ లేయడము క్లీన్ చేయడము మళ్ళీ ఫ్రెష్ అప్ వంట చేయడము అళీ అద అయిపోతానే ఊ ఇంగా అదే కంటన్యూ అయిపోతది ఇంగ అదో ఇదో పని ఉంటది ఇంట్ల క్లీన్ చేసుకో క్లీన్ గా పెట్టుకోవడము బట్టలు ఉతకడము మేము ఎక్కువ మంది ఉన్నాము మాక్సిమం ఫైవ్ సిక్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము సొ పని ఎక్కువ ఉంటది
చేసి పెట్టడము వాళ్ళకు వీళ కనడంలోనే సరిపోతుంటా ఇప్పుడు సినిమాకి వెళ్ళావా మరి
ఆ చాలా సార్లు వెళ్ళాను మూవీస్ లాస్ట్ మూవీ వచ్చేసి ఇది కేరాంప్కి వెళ్ళాం లాస్ట్ టై లాస్ట్ మూవీ వచ్చేసి ఉ అది తనది కిరణ్ అబ్బవరం
మ్మ్ చూసి ంత బాయ ఎజాయ చేష వయితే అస సినిమా అంతా కమెడి
ఆ అరో ఆరు కొంచెం లైక్ అవుతాడు నాకి ఎట్లాంటే క్యారెక్టర్ మంచిది అనమాట
ఉ క్యారెక్టర్ మంచిది చనా ఫన్నిగా కమెమిడిగానే చ్చేస్తారు ఎక్కువ మూవీస్ అవి అతను అందుకు బాగా నచ్చుతుంది బా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది
వాళ్ళ ఊరే అబ్బాయిది రాయిచోటి దగ్గర
ఏమ మరి పండగా సన్న అదయమన్నా వెళ్తనారా మూవీస్ కి ప్లానింగ్ ఏమన్నా ఉందా ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఏమన్నా
ఇంకా ప్రస్తుతానికిస్తతే ఏం ప్లానింగ్ లేదు ఇది క్లీన్ చేసుకనేసి రిలేటివ్ని కూడా ఎవరు పిల్చలేదు మేమే వెళ్తున్నాము ఇల్లు క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా మా బబ మా తాత వాళ్ళకి పూజ చేసుకొని వస్తే
అవును అవునులే అంటే మీరు ఉగాదికేనా పూజ
ఉ అమ్మా ఇంట్లో అంతా ఉగాదికే పూజ చేసేది పెద్ద పండుగల ఆట్లంతా ఏమి చేము ఉగాది పండగ
అంతమంది వాగస్తారు కొంతమంది దసరాకు చేస్తారు అందుకు అనేసి
లేదు లేదు మేమైతే ఉగాదికే చేసేది
ఆహా
ఇంకా మన్ సైడు అదేదో నాన్నదళ పండగ ఏదో అంటారు కదా ఆ అట్లంతా ఆ అట్లంతా ఏం చెయ్యం మేము ఒకటే ఒకసారే చేసేది అట్లా
అంటే నాందారులు అంటేనా ఉగాదికి చేస్తారు దసరాకు చేస్తారు మూడి కాళ్ళ అంటేనా ఇంట్లో ఉగాది అదిగి చేసుకుంటారు
మీ మోడలమే మే చేసి ఉగాదికె
ఆహా
ఇంకేంటి చెప్పండి
మేముక్క చెప్పాలి ఇంకా అంటే ఇంట్రెస్ట్గా ఏ గేమ్ లేవు
అంత ఇంట్రెస్ట్ంగ్ అయితే ఫోకస్ కప బట్టెరు
నేను ఏం నేను ఆడతాను గేమ్స్ సె ఇష్టం మీ చాలా ఇష్టం గేమ్స్ ఉంటే వాలీబాల్ అయితే ఇంకా కబీచి
ఉ
నేషనల్ ప్లే పో ఆ సెలక్ట్ ఏనాను ఆడినామ అంతా అయిపోయింది గోల్డ్ మెడల్ తర్వాత వెళ్ళాలి ఇంటర్నేషనల్కి కానీ వెళ్ళలేదు
ఓకే ట్రై చేయచ్చు కదా ఏదైనా గానీ ట్రై చేస్తేనే మనం సాధించి
అంటే టెన్త్ వరకు ఉన్నప్పుడు ఆడినాను అప్పుడు తర్వాత ఇంటర్ ఉన్నప్పుడు దూరం వెళ్ళనా దీనికి దీనికి అసలు మ్యాచ్ లేదు
ఓకే ఓకే
ఇప్పుడు అంటే స్కూల్ తరఫున ఆడినాం కాబట్టి పోయినమా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది నాకు అప్పుడ చిన్నప్పుడే క్లాస్ లోనే కొంచెం వాలీబాల్ అంటే వేరే వాళ్ళు ఆడతండి నాకు ఆడాలని ఇంట్రెస్ట్
ఓకే అట్లయితే ట్రై చేయొచ్చు కదా ఏదైనా కానీ మనం ట్రై చే
గేమ్స్ అంటే మాత్రం పిచ్చి మ అవి ఆడమంటే మాత్రము పని విడిచిపెట్టేనా కానీ ఆడతాను
ఉమ్ ఉమ్
ఆడాలనే టైమ్ కుదిరినా ఎవరన్నా తోడు ఉన్నాగాని ఆడతాను మరి
ఓకే ఓకే నాకు ఎక్కువ ఇ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నా ఫ్యూచర్ ప్లానింగ్ది అయితే మేకప్ ఆర్టిస్ట్ సో అది చెయాలని అలా అది నేర్చుకొని అది చేయాలని ప్లానింగ్ ఉంది
మరి పుట్టి చింగ్ అందుకు జరుగు వస్తున్నాయి కదా మేకప్ ఆర్టిస్ట్ కి మరి వె వెళ్ళావా
వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ లో వెళ్దాము అని
దానికి కూడా ఇప్పుడు బా రెండూ ఉంధి అప్పట్లో లేదు ఇప్పట్లో ట్రెండ్ అదే మేకప్ ఆర్టిస్ట్ ఏద తను ఉంటే మేకప్ చేస్తారు కదా ద అది ఇది అనా ఏమంటే కాస్ట్ గురించి ఇప్పుడు అంతగా
ఇప్పుడు రాధు ఎంచెపు రాధు రారా ఆ ఎవరు అమౌంట్ గురించి ఎక్కువలు ఇచ్చయడం లేదు జనాలు
ఎంత చెప్పినా సరేలే అంటున్నారు దానికి ఎంత ట్రెండ్ ఉంది బాగుంది దానికి కూడా
అందుకీ దాంట్లో ఫ్యూచర్ కూడా బాగుంది సో కానీ నా హార్డ్ వర్క్ ఏం చేయలేము ఏదైనా కనుక ఇష్టపడతనే కదా అందుక టూ మంత్స్ అలా వెళ్ళ తీుకొని వచ్చ స్టార్ట్ చేద్దాము అని ఉన్నా
పెట్టాలనే సపరేట్గా ఏమన్నా
లేదు లేదు నేర్చుకొని వచ్చి కొంచెం బాగా ఎక్స్ ప్రెజెన్స్ చేసుకొని తర్వాత ఆ స్టూడియో ఓపెన్ చేస్తామని మేకప్ స్టూడియో అ
బెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఇది బెస్ట్ ఆప్షనే చెప్పాలంటే నా ఇప్పుడు డబ్బు గురించి ఎవరాలోచనలే ఆ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాండనా చేస్తారులే ఏముంది లే అనేది ఇది ప్రతి దానికి చిన్న చిన్న దానికి వయసుతో తేడా లేదు చిన్న పిల్లలుగా గాన్లే పెద్
ఏం తెలుసున ఎంత చదువుకున్న వాళ్ళయినా కూడా డి ఈ ఫీల్డ్కే వచ్చేస్తున్నారు
వచ్చేస్తున్నారు కానీ చేయించుకోడానికి కూడా చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరుూ వెల్ వస్తున్నారు చేయిించుకోడానికి అప్పుట్లో ఇలా లేదు ఇలా చేపించుకోవాలి ఇలా ఉండాలి అని ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోతంది
ఉ ఉ అదే అందికే ఏదైన్నా గాని చూస్తాం తమో చేస్తామో అని ఏదైనా ఒకటి లైఫ్ లో సాధించలా కదా
ఉ దీనికి ఫీల్ బాగునే ఉంది చేసుకున్నా కాని చేసుకున్నామంటే అంటే ఇన్ దీనికి కానీ వర్క్ బ్లౌజులు ఇలా స్టిచ్చింగ్ వీటికి బా ఇన్కమ్ అందుకు ఆదాయం అందుకు బాగుంది
ఉ ఉ అవును
ఉ ఏది ఏమంటే రేటు గురించి ఏ ఆరచిద్దా వెళ్ళ సరేలే ఎంతగాని ఎంతైనా కానీ ఇలే చూస్తాంలే అంటున్నారు అప్పట్లో ఇలా లేదు అమ్మో ఎంతనా అంతనా ఎందుకు ఊడికే అనేసి నార్మల్గానే ఉంటున్నారు ఇప్పుడు పక్కన వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారే వాళ్ళు బాగున్నారు నేన్ బాలేనే అని అంటే తెచ్చుకు పోవడము ఇలా చేయడము ఆ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అని చిన్న పెద్ద అనే తేడా కూడా లేకోకుండా ఎవడు ఎవరు పడ్ తే వాళ్ళు బ్యూటీ పార్లర్ పోయి చేయిించుకోవడము
ఉ ఉ అలా
కానీ అది ఒక్కసారి అలవాటు అయిందంటే మాత్రము ప్రతిసారి వెళ్తనే ఉండాలి చేపించుకోవాలి
ఉ ఉ అవును
ఉ
సిత ఏదో చేయాలి లైఫ్ లో సాధించాల కదా
ఉ అవును ఏదో ఒకటి ఎంత సేప్ ప్పు ఇంట్లోనే ఉంటే కుదరదు ఇంట్లో ఉన్న చేసి పెట్టినా ఎంత ఎంత కొంచెం విలువ అనేది ఉండదు ఏం చేస్తుంది ఇంట్లోనే కద ఏ ఉంటుంది చేస్తుంది ఏం చేస్తున్నారు రూ అంటారు మనకు ఇన్కమ్ వస్తే అలా మాట పడను పడద్దు కదా మన మీద కూడా
అవును
అంటే మేము కూడా సంపా టు సంపాదిస్తున్నాము అనే చెప్పుకునే దానికి కూడా ఉంటుంది ఒక చిన్న చూపుూచుల కనగా చూడరు ఉ ఎంతసేపు వాళ్ళమే అంటే ఆధారపడని కాదు కానీ వాళ్ళ బాధ్యత మనమే చూసుకోవాలి పెట్టాలి కానీ ఇంట్లోనే వండి చేస్ తుంది ఏం చేస్తుంది ఎందుకు అంత ఇది అంటారు మనము సంపాదిం చడంలో మనం సోత్ మన సొంతంగా ఏదైనా తీసుకోవాలన్నా గాని డబ్బులు ఉందని ఉన్నదంటేనే మనం తీసుకోగలం
అదేమో కరెక్టే అందుకే లైఫ్ లో ఏదో ఒకటి సాధించి మనం మనుక అనేదంటు ఒక పేరు పెట్టుకోవాలి అనేది
హ్మ్మ్
హ్మ్మ్
ఏమంటేన్నా ఎందుకు ఏ ఊరికినే ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారు అన అదే మనం చేసి సంపాదించుకున్నాం అనుకో ఏదైనా సవజంగా తీసుకోవాలి అన్నామని
హ్మ్మ్ హ్మ్
ఉన్నప్పుడు ఖర్చు చేసుకోవచ్చు కానీ ఖర్చు చేసే విధానం కూడా కొంచెం పొదుపుగా చేసుకో కోవాలి ఎక్కువ లేకొకుండా కొంచెం సేవింగ్స్ అంటూ పిల్లల కోసం కాని మనకు కానీ చేయడం
లానే ని ఆ ఏదో ట్రై చేస్తే ఏదో సాధించొచ్చు కదా
ఉమ్ ఎల్లాలి కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ముందడుగు వేయలేకుండాను కొంచెం తర్వాత చూద్దాం టూ ఇయర్స్ ఆగితే తర్వాత మనం కూడా ట్రై చేద్దాం